హలో ఏం చేస్తున్నావ్
నేనా ప్రిపేర్ అవుతున్నా
ఓహో ఈ రోజు ఎలా అయ్యింది మరి బా చెస్ పొద్దున్నుంచి ప్రిపరేషన్ ఉ అన్ని కోషన్స్వి ఇచ్ తాయ
పేళ్ళి రాచ్చు వచ్చే అంతే
ఆహా ఎలా ప్రిపేర్ అవుతున్నావ్ ఏంటి పొద్దున్నే లేచావా ఈరోజు
పొద్దున్నే కాదు మధ్యాహ్నం ఎటుంది ఇది ప్రతిస్థి
ప్రతి రోజు
ఆ
సన్ కవర్ చేస్తుంటావ అయితే రోజు అని అంటున్నా
చానా రోజులు అవుతుంది
ఓహో
ఉ దే
ఆ భార్య అయితే రేపు
అ
ఉ మరి ఇంకే డే రోజు ఎలా గడిచింది.
బానే గడిచింది.
మ్ తినేసవా
లేదు తెల్వదు. ఇంకా తిన్లే
ఓ ప్రైవేట్ చేయారంటావా
ఆ
ఓహో ఇకేంటి మరి
ఎక్క
ఆ
నువ్వే చెప్పాలే
అ
మ్
ఇంకా మీ ఫ్రెండ్స్ అందరు బా ప్రిపేర్ అవుతున్నారా ఎగ్జామ్కి. చెప్తున్నాను నువ్ పోయి చదువుకోమను వాళ్ళను
చెప్తాన్ మీ పేరే
రేప్ నేనా
అవును
కాలీయే కూర్చున్నాను.
. . ఇకా ఏటేటి
ఇంకా మీ ఊర్లో బా అంటే మీక్ స్కూల్లో బాగా జరుతాయా ఎగ్జామ్స్ స్ట్రిక్ట్గా లేకపోతే అలా జరుతాయా. ఓ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
ఎలా ఉంటది మీ ఊర్లో స్కూల్ బాగుంట .
బాగుంటదా
అవును
. మీ ఊర్లో ఉన్న స్కూలే
ఆ
మీ ఊర్లో స్కూల్ ఉందా. ఉందేమిటి.
అక్కడ కూడా. టత్ ఎగ్జామ్స్ బాగుంటాయి స్కూలు. గవర్నమెంట్ స్కూల్ అన్ మ. ఆహా.
హ.
గేమ్స్ ఆడంచడం ఇంకా న్యూ ప్లేయర్స్ ని సపోర్ట్ చేయడం.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
అలా ఉంటుంది ఆ స్కూల్లో.
ఓకే.
నేను ఆ స్కూ లోనే చదువుకున్నాను.
ఆహ.
అ.
ఇంకేంటి
చెప్పాలా నువ్వు
ఏ న
ఒక అది కాపోత్ర ఎగ్జామ్స్
టిగా బావ అప్పుడి
ఇంకా అయితే ఓకే అవున అవును.
ఒక అదిగా అయిపోతే ఎ ఎగ్జామ్స్ .
అ అంట మరీ ఒక బద వస్తుంది కదా మరీ సెలబ్రేట్ చేసుకోవాలి ఇంకా ఎగ్జామ్స్ వల్ల.
ఎ లే అదేది ఇల్ ఇదే.
ఆ
అద అదే ఇది ఇది
అర్ధం కాలేదు
వా వయివా అాే
ఓహో ఓకక
ఏదైతే అది అయిపోద్ది
అ
అ
ఈ కుటుంబంలో అందరు బాగున్నారురా
బాగా ఉన్నాం మీ కుటుంబం హ్మ్మ్
ఇంకా మూవీస్ చూసావు మరి మధ్యలోం చూడలేదు ఎగ్జామ్స్ అని
మూవీస్ చూడలేదా అండి
ఎగ్జామ్స్ కాబట్టి తము
భగత్ సింగ్ అస్ అమట్లోమ్ పద్నాలుగు అనుకోండి ఇ జర్ము
ఇదిెప్పుడు ఓహో నిన్న ఎప్పుడో కచన మూవి రీ రిలీజ్ కదా వెళ్లలేదా నువ్వు ఒకే
బగాస్ సింగ్ అకు జారి రిలీజ్ అ
ఓహో ఎప్పుడ ఈ మంత్
ఈ మంత తర్వాత ఏప్రిల్ లో అత మాట
ఓహో ఏప్రిెల్ లో రిలీజా
ఏప్రిల్ లో కాదు నీలోనే ఇప్పుడే రిలీజ్ మార్చిలో ఏప్రిల్ లో ఎగ్జామ్స్ అయిపో అా టెకెట్ ద తీసుకొని పా శ గవా బదే
అవును
ఇప్పుడు ఇస్తాబై కూలర్ లు అన్న ఎ బెర్థాలయి వేళ ఉన్నా రోజులు మిడ్ ఎక్జామ్ కి
కొత్త రోజులు
ఊ
ఉమ్
మీటిస్ వస్తాయి
ఏంటి విశేషాలు
ఏ నా దగ్గర ఏం లేదు చదుకో విశేషం
బా చదువుతావు నువ్వు
ఉమ్ బాగా చదువుతా ఇష్
అ మీ క్లాస్ లో టాపర్ నువ్వేనా
ఊ నేనే
నువ్వేనా ఓహో అయితే ఫ్లెక్స్ లో పడిద్దేమో ఫోటో ఊహు చదువుతావ్
ఇంకేంటి
ఇంకా ఏం చేస్తున్నారు మీ అమ్మగారు మీ డాడీ
మేమా ఇక్కడ ఊరెళ్ళి ఊరెళ్ళినాము
ఓహో ఏ దేనికి వెళ్ళరు ఊరు
అవును పా చనిపోయారంట
ఓహో ఓకే ఓకే
మీ నీడ లే చేస్తున్నరు
ఎలాగ
ఇంటికాడొల్లు ఏం చేస్తున్నారు
మా అమ్మ వంట చేసుకుంటున్నారు మా డాడీ
ఉమ్
బయటికి వెళ్ళారు ఉమ్ నువ్ బైక్స్ అవి నడుపుతావ లారీ ట్రాక్టర్ ఇట్టాంటివి నడుపు తవా
బండి తోల్తను
బండి నడుపుతావ్ అంతేనా
ఉమ్
కారు ఇలాంటివన్ని నడిపేకి రావా
రావు రావు నేర్చుకో టెన్త్ అయిపోయాక ఖాళీ కదా నేర్చుకుంటా అవును
ఆ
అ
చెప్పు ఇంకేంటి అ
ఏం చెప్పాలి
దానికి కూడ సిడ్లింగ్ ఉన్నారా
ఏ
సిబ్లింగ్స్ అంట అక్క తమ్ముడు అన్న ఎలారున్న ఉన్నార
ఆ ఉంది అక్క ఉంది
ఏం చేస్తుంది మరి అవునా కలియ మీ అక్క
కాలీ
ఓ ఓకే ఓకే
జాబ్ హమ్
అహ
ఆ
నువ్వు కార్టూన్స్ అవి చూస్తావా
ఏం ఇష్టం పరిమా ఇష్టం నీకు హాయ్ ఎపిసోడ్స్ అయిపోయినాయి కదా డోరెమాన్ చూసావా
చూడలేదు చుడను
ఓ నాకు శించన్ ఇష్టం అనుకుంటా ఏమి మధ్యనను చూడలేదు అనుకో ఎంటి నువు కూడా చూడలేదా హ్మ్ ఇంకేంటి మరి అందరు బాగున్నట్టేనా రేప్ తొందరగా లేస్తారేమో చదువుకోవడానికి రేపు ప్రైవేట్ క్లాస్ ఉందా ఓహో ఏంటి వినిపించట్లేదు
ఓ ప్రైవేట్ లా సస్పెన్షన్ లో ఉందా
హ్మ్ అయిన వాళ్ళు ఉండాలి కదా సార్ కు
సరే అయితే ఉంటాను బాయ్ హవె ఏ నైస్ డే అల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్
థ్యాంక్ యు థ్యాంక్ యు థాంక్ యు